హలో
హలో హాయ్
హాయ్ రా
బాగున్నావా
బావున నువు బావునవా
ఆ బావున్న
ఏం జెసున్నావ్
ఏం లే ఖాళీ పైన తిరుగుతున్నా ఎండకి
ఎంట అక్క ఎండాక్ తిరుగుతర్
కింద అయితే లొల్లిలోల్లింద అని చెప్పేసి మేబి విటమిన్ డి వస్తాడేమో అని
కింద పాడతావ్ కళ్ళు తిరిగి
ఆ సప్పల్ తిన్నా తినే పైకివచ్చిన
ఉహ
నువ్ తినవా
తిన్నా తిన్నా
ఉహు ఏం చేస్తున్నావ్ మరి
నేను బయట కూర్చును వరండాలో మా దగ్గర కొంచెం గాలి వస్తు ఉ
ఓకే ఈడ కూడా వస్తు మనకోక ర ఎండెక్కవ గొడుతుంది గాలి కన్నా
ఆ అంటే నీడగుస్సోవాలి ఒక నీడ ఏ ఎండ బదులు గాలోస్సది
అట్లా
అఉ
చెప్పాలి ఇంకా
చెప్పు చెప్పు
చెప్పాలి అవును ప్రీవియస్ మ్యాచ్ చూశినవా మరి నువ్వు కబడ్డీ
చూష్ణ చూష్ణ నువజూష్ణవ
ఆ చూసినా అసలు ముందు సీజన్ అయితే జస్ట్ తెలుగు టైటాన్స్ జస్సంటనుకో ఈ సీజన్ అయితే మ్యా చ్ స్టార్ట్ అయినప్ప నుంచి ఎండయ్యే వరకు అసలు కంటిన్యూగా
ఆ నేను అంతబర ఎందుకో చాలా ఇంట్రెస్ట్ వస్తుంది
కదా ఈ సీజన్ అయితే
ఆ ఒక్క మ్యాచ్ వదిలి పెట్టాలే రోజు మా డాడంటుండే పో రెడీగాపోయకుసో కుస అంత టయింది ఆ కుసపొ తీకాడ వేస్తే బాగుంటాడు
మా ఇంట్లో అయితే సీరియల్స్ జూస్తారు గదా ఈయ ఒక్కరోజు మమ్మి ఒక్కరోజు మమ్మీ అని చెప్పి ప్పేసి అసలు కబడ్డీ త్రీ మంత్స్ అసలు సీరియలే పెట్టలే
ఆ మా డాడీ మా ఇంట్లో అందరి అందరం కబడ్డీ ఫ్యాన్స్ మము అందరం మా డాడీ గూడా జూస్తడు
మాజరా మావోల్లెట్లంటే సారి సీరియల్ బయట్ ఉండి అని కానీ ఏమంటారు ఫోన్ లో చూసినంత ఈ టీవీ లో జూసినంత కిక్ ఫోన్ లో జూస్తే రాదు
కానీ బాయ్స్ చాల మంది ఫోన్లే నే
అసలు ఏమంటారు ఉమ్
కాని మంచిదు ఆ అద
ఆ కనీ మ మనం టీవీలో జూస్తే మన మనకి కూడా ఒక ఒరిజినల్ రియాక్షన్ వస్తు చూదనమాట అక్కడ నుంచి ఒక డిఫెన్స్ అయిన టాకిల్ అయినా రైడ్ అయినా
అ వాట్టారు వాట్టారు వాట్ట ఊ ప వస్తగా
అసలు తెలుగు టైటెన్స్ మ్యాచ్ లో అయితే అసలు తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితుంటుది కదా నేన అయితే ఇక ఏమంటారు జయ హనుమాన్ జై హనుమాన్ అనుకుంటే వస్తా అనమాట రైడింగ్ కోయినాకలావ ఒక డౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా ఇన్ కేస్ తెలుగు టైటన్స్ మంచిగా డిఫెన్స్ వచ్చింది అనుకో మా మా సిస్తర్ ఎట్లా అంటే తెలుగు టైటన్స్ ఓడిపోతుంది వేరే టీమ్ విన్ అవుతుంది అని ఆపోజిట్ చెప్తుంది అనమాట ఇక్కడ తెలుగు టైటాన్స్ పాయింట్స్ తెస్తుంటే ఆమె ముఖం చూసి ఒక టైప్ ఆఫ్ నవ్వు నవ్తా కో ఉసత అకాయితే
మంచి ఆడింది పోయినసారి తెలుగు టైటాన్స్
అసలు అసలు ఇచ్చి పడేసిండ్రు అసలు
నైన్ ఇయర్స్ తర్వాత వచ్చింది ప్లే ఆర్ట్స్ కి అదే నాకు మంచి అనిపిస్తుంది
ఆా అసలు ప్లేయర్స్ ని కూడా ఆ చాలా మంచి ప్లేయర్స్ ని తీసుకుని ఈసారి
హు
కానీ ఎప్పుడు మన తెలుగు టైటాన్స్ సో డిఫెన్స్ మంచిగా ఉండదు బట్ ఈసారి డిఫెన్స్
కొన్ బానే ఆరి అందరు మంచిినది ఈ సారి
అది ముందు సార్ ఆశీష్నాల వాళ్ళు ఉంటాడు చూడు ఆ అది ముందు సరే రైడింగ్ మంచిగా చేసిం కానీ సార్ అసలు
ఈసారి చెయ్యలేడు అయినన ఎక్వ తీకోవి సబ్ ట్యూషన్ కిందనే ఉన్నాడు
ఆ స్టార్టింగ్ మ్యాథస్ నుంచి లేడు భరత్ కూడా ఉండు కదా
భార తీడానా ఉంది భారత్తడా విజయమైన ఇలుద్దరే టీమ్ ని కంట్రోల్ చేసింది
అసలు వీళ్ళిద్దరు మళ్ళీ
ఇప్పుడు విదేయమళకి ఎక్కువ ఓ రేడ్స్ క టీమ్ని ఎ ఎట్లా ఎట్లా ఆడాలేందని చూసా ఇలా భరతుడా ఓ అవుట్ అయితేనే ఈడు పోతాడు ఈడు పాయింట్ చేయగానే భరత కూడా ఎక్కుతాడు
కానీ ఏమంటారు విజయ్ మాలిక్ది మనకి ఇంపార్టెంట్ టైంలోనే మనకి పాయింట్స్ వస్తాడు ఆయన
ఆ లాస్ట్
ఆ ఇప్పుడు ఈమే ఆ ఈ పాయింట్స్ మనకి ఇంపా ర్టెంటన్నై కావాలి అంటే కరెక్ట్ అన్నే తీసు నిద్రొస్తుంది తెల్సా అది కదా అసలు సర్ప్రైజ్ అసలు ఫ్యాన్స్ హ్యాపీ మూమెంట్ అది
ఇప్పుడు లేం లేదు అనుకో నార్మల్ అడిర్రనుకో నార్మల్ గా పోయి వస్తాడు అంత ఒక పాయింట్ తేడు ఏం తేడు జస్ట్ టైం వేస్ట్ చేసి వస్తడు టై ఎసే లాస్ మకు టైమ్ అయిపోతుంది కదా లాస్ట్ ముమెంట్ మనం గెలిచే అంటుంటే ఆ టైం వేస్టే చేస్తాడు
కానీ ఏమంటారు పూనేరి పల్టన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ ఉండే చూడు
అవును
ప్లే ఆఫ్లా కా పూనేరి తను విన్ అయితే ఫైనాన్స్ పోతుండే అప్పుడయితే అసలు కానీ పోనేరి మంచి మంచి ప్లేయర్స్ ఉంటా టరు ప్లస్ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఉంది తెలుసా
ప్ర్రేడ్స్ మేము విన్యితామని ఉంటాయి వాళ్ళకి
ఆ ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటది ఇంకా ఇకేస్ మన తెలుగు టైటన్స్ ఆ డిఫెన్స్ ఒక్కటి లాస్ట్ ట్యాకిల్ చేయకుని ఉంటేనా అసలు పూనేరి పల్టన్స్ ముఖం చూడాలి
ఆ ఏడుస్త ఎడు ఎ
కానీ లాస్ట్ వర కి మనం విన్ అయితాం అనుకున్నాము
కానీ మనం మనం పోయినామ కాని కూడా ఏం ఇట్లా కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంచిగా ఆడిర్ అందాక్క కూడ గ్రేట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఏ అసలు వయినా ప్లే ఆఫ్స్ కే పోలే అస
ఉమ్ అది ఏమంటారు ఫస్ట్ ఎలిమినేట్ అయితుండే టీమ్
ఆ
కానీ ఏమంటారు ఈ సీజన్ ఇంకా మంచి ప్లేయర్స్ ని తీస్ అంటే మంచి ప్లేయర్స్ అన్ అంటే ఈ ఇప్పుడు ఉన్నోళ్ళనే వెట్
ఇప్పుడు ఉన్న వాళ్ళని ఉన్నా సరే వేరే వాళు లేకున్నా సరే
ఎందుకంటే వేరే వాళ్ళకి రిప్లై చేస్తే కూడా ఏమంటారు మళ్ళీ అండర్స్టాండింగ్ ఉండదు
ఉండదు మంచి ఆడతరాని తీసు కుంటాం కదా వాళ్ళే పోతది వాళ్ళ వల్లనే పోతది
తది మొన్న లెవెన్ కున్న ప్లేయర్స్ ఆ వాళ్ళకే అండర్స్టాండింగ్ స్తుంద అసలు అసలు టాకిీలు ఎవడు శుభంషిండే చేస్ డు చూడు అంకిత్ కూడా చాలా మంచిగా బ్యాక్ హోల్స్ దేవాంగ్ దళన్న ఎట్లా పట్టిండు
ఆడు మొత్తం యాంకిల్ హోల్డే కదా
ఆ మొ ఆ అసలు దేవాంగ్ దలాల అన్ ఇంత హైట్ టాప్ రైడర్ ని జస్ట్ బ్యాక్ హోల్డర్స్ ఆగిపోయిండు
అయిపోతుంది అట్లనే ఆడతాడు
ఆ కానీ అంకిత్ ది కొన్నిసార్లు తొందర పాటు ఉంటది
అంకిత్ ది కాదు ఉన్న డిఫెండర్స్ అందరిది ఒక్కొక్కసారి ఉంటారు
అది ఈ
శంకరు
ఆ శంక్ అసలు శంకర గదరిది చూసినావా పునేరి పల్ టెన్సెస్ అడ్ రైడర్ ని ఎట్లా జస్ట్ ఒక సింగిల్ హ్యాండ్
ఒక్కడే అవును ఎవరు రాలేరు పోతడేమో అనేసి ఎవరు రాలేరు ఒక్క మళ్ళ తర్వాత కొ చిరు
అదే విజయ్ మాలిక్ ఈయన శంకర్ గదాయ ఉండే అప్పుడు
త ఊక పెట్టిర్దల్ తెలుసా అది ఒకటి మాత్ర
త్తము అసలు డిఫ ఫెండర్ అసలు టాప్ డిఫెన్స్ అది జస్ట్ ఒక సింగల్ హ్యాండ్ తో మేనేజ్ ఇంజుడు సూ పర్ అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయ్యాలి ఆ మ్యాచ్ పోతదిర అనుకున్నాం
హ్మ్మ్
కానీ మంచి మంచి కోర్ తోని ఎల్లుస్షన్
ఆ ఇప్పుడు అవును సగంకి ఎక్కువ ఎక్కువ పాయింట్స్ తోటి వినారు వాళ్ళు అవును కానిస్టేబుల్ లో కూడా మనకు ఫస్టే ఉంది
సలు త్రీ ఫోర్ త్రీ
త్రీ ఫోర్ అంతే లేదు
కనిమ
ఎప్పుడైనా లాస్ట్ మచ్చుకుంటుండే బాటమ్ ఉంటుండే ఇప్పుడు టాప్లో ఉంది
ఇప్పుడు ఏమంటారు ముందు సీజన్లోనే ఏమో జస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఏమంటారు ఫస్ట్ హాఫ్ మంచిగా ఆడి సెకండ్ హాఫ్ ఓడకూడుతుండే ఈ సీజన్ ఏమో ఫస్ట్ హాఫ్ కొన్ని కొన్ని మ్యాచెస్ ఏమో ఫస్ట్ హాఫ్ మంచిగా ఆడిరు సెకండ్ హాఫ్లో పాయింట్స్ ఇచ్చేసారు ఈజీగా
ఆ వాళ్ళకి
అవుతకి అవుతలోళ్ళకి ఏమంటే డిఫరెన్స్ అనేది స్కోర్ డిఫరెన్స్ కూడా మ్యాటర్ ఏ కదా టేబుల్లా అట్నా ఈ బెంగళూరు బుల్స్ వాడు రైడర్ ఉంటాడు ఇడు వాడైతే తెలుగు టటన్స్ కి వస్తే హైట్ ఉంటాడు ముస్లిం వేరే కంట్రీ
బెంగళూరు బుల్సా
బెంగళూరు బుల్స్
ఆ
ఆడ అైతే అసలు మన తెలుగు టైటన్స్ కి రైడ్కి వస్తే ఒక ఓర్ కాన్ఫిడెన్సు ఓవర్ ది ఆటిట్యూడ్ తోనే వస్తుండే అసలు అ స్మైలే నాచకపోతుండే నాకైతే అంతేకాని ఆన్ని పట్టినప్పుడు వచ్చిన హ్యాపీినెస్ తెలుసా సూపర్ అసలు కానీ డిఫెన్స్ మస్తు ఉండే కదా
మంచిగా ఉండే రేదర్స్ అంటే భరత్డా
ఆ
ఆశు మాలిక్ నవీన్ కుమారు ఆ వీళ్ళ వీళ్ళే మష చాడతారు
ఈ సారి కూడా ఇదే టీమ్ ఇదే ప్లేయర్స్ని తీసుకుంటే చెప్పాలసలు కబడ్డీలో ఏమంటారు తెలుగు టైటస్లో దేవాంగ్ దళాలు అయాన్ ఈ ఫజలు మళ్ళీ ఆ ఈ ఒక టాప్ డిఫెండర్స్ ని టాప్ రైడర్స్ ని మన టీమ్ లో పెట్టేసేయాలి
ఆ మనమే ఫస్ట్ మన గెల్లి
ఇట్లనన్నా కప్పొస్తది మంచిగా
పక్కు వొస్తది కప్ ప్పుయితే మనం ఇండియా టీమ్ లో గూడా ఒక్క ప్లేయర్ అయినా పోతాడు మన తెలుగు టైటన్స్ కెన్
కబడ్డీ గూడా చాలా మంచి ఆ
గర్ల్స్ కబడ్డీలో గూడా మనదే వచ్ చిన్
ఆ అసలు వాళ్లు గూడా అసలు ఎంత బాడిర్రు అంటే
ఆ
చాలా అంటే చాలా మంచి ఆడిరు
అవును
మరి నువ్వు ఆడుతున్నేనా స్కూల్లో అంటే ఏ క్లాస్ లో స్టార్ట్ జేసినవ్
నిమ్ ఎయితు టు టెన్త్ వరికి
ఓ సేమ్ దెలుసా అసలు అనెక్స్పెక్టెడ్ సెవెంత్ వర ఆ సెవెన్త్ వరకి నార్మల్ గా ఆడేటోళ్ళం ఎయిత్ లో స్టార్ట్ జేసినం అసలు కబడ్డీ అ ట ఫస్ట్ టోర్నమెంట్ ఎయి తుల నాది
ఆ
అస అన్ల జు ఆ సేమ్ అసలు ఫస్ట్ టోర్నమెంట్ ఎక్స్ పిరెన్స్ చెప్పాలా నేన అయితే అసలు బక్క ఉంటా అనమాట ఇంకా స్కూల్ ఉన్నప్పుడు ఇంకా భక్ క ఉంటుండె జస్ట్ అప్పుడప్పుడే అనమాట ఇట్ల టోర్నమెంట్స్ అంటే ఏంది అని తెలిసి ఫస్ట్ టోర్నమెంట్ కదా జస్ రైడింగ్ కోయినా ఈజీగా హగ్ జేసి పట్టుకుర్రిగా నన్నోదళ్తా లేరిగా ఈ అప్పుడు ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్ ఎక్పీరిన్స్ అయిందనమాట ఒ కే ఇట్లుంటాయి టోర్నమెంట్స్ ఇట్లా ఆడాలి అని చెప్పేసి తర్వాత నుంచి ఇగ మంచి
నేనంతే కానీ అట్లే ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఎట్లైన విన్ అయితాం ఫస్ట్ కెప్టెన్ మనం ఉంటుంది కెప్టెన్
ఇగ కెప్టెన్ అంటే మా దాంట్లో
నా నేను ఆడే ఈడ చాలా మంది మా సార్స్ కూడా ఫ్యాన్స్ ఉంట్రు
ఆ ఓకే మా దాంట్లా అంటే లైక్ మా స్కూల్లో ఎట్లా అంటే అంత సపోర్ట్ చేయారన్నమాట గేమ్స్ కి గేమ్స్ పీరియడ్ అన్నమనుకో కో ఏం ఆడతారు నడున్ చదువుకొని మాక్స్
ఆహ అట్లెం ఉండదు అందరు సపోర్ట్ చేస్తరు మాకు
మా సు స్కూల అట్లేం
అంటే స్టడీ స్టడీయే గేమ్స్ గేమ్స్ ఏ
మా స్కూల్ల ఎక్కువ స్టడీస్ పైన ఉంటుండే ఏ ఏమ్ గేమ్స్ ఆడ్తరు మళ్ళా ఏమంటరు ఈ రిపబ్లిక్ డే కి గేమ్స్ పెడుతుండే కదా
అవునవును
తే అందరు టీచర్ వాళ్లు చూస్తుండే చేర్సెస్
ఆ వా చేర్స్ ఏసుకొని చూస్తరు మళ్ళా వాళ్లు కూడా అప్పుడు సపోర్ట్ ఎక్ ఉంటది వాళ్లది
ఆ అప్పుడు వాళ్ల కి మన ఒరిజినల్ ఆట కనిపిస్తది కానీ గేమ్ ఆడినప్పుడు దెబ్బల్ తాకితేనే అసలు అస్సలైన గేమ్ అన్
అవును అంతే మరి
మా ఫ్రెండ్స్ ఏమో మొత్తం ఈడ చెక్క పోతుండే ఏడవాడ రక్తాలు కారుతుండే అయినా గుడా ఆడుతుంటిమి మా ఫ్రెండ్స్ పక్కకెళ్లి అరే ఆ కోకో గుడా అసలు మా ఫ్రెండ్స్ ఏమో పక్క నుంచి అరే బ్లడ్ వస్తుందే దెబ్బ తాకిందే అంటుండే అవన్నీ మనకి
నేనంతే ఆళ్ళంటుండే నేను పట్టించుకోకపోతుండే
అసలు మనక్ గేమ్ ఇంపార్టెంట్
ఆ
కానీ కబడ్డీ ఆడినంతా ఏమం